హలో చెప్పండి బాన్నారా
బాగున్నండి హాచ్చియ సున్నరు
లే లేదండిహ్ మీరేం చేస్నారు
ఎమ్ లేదు
ఈ రోజు ఆఫ్టర్నూనుంచి ఒకే వర్ష్ శం పవర్ కట్టైపోయింది
ఆ
అస్సలు పవరె ఆ ఆఫ్టర్నూన్ నుంచె లే మాకు ప్పుడే ఒచ్చింది
ఆ మాకేం పవరే కట్ లేదు బానే
ఫుల్లు వర్షం
ఆ అ
వంట వంట చేస్కొని తిన్నారా ఒ
ఆ ఆఫ్టర్నూన్ అది చికెన్ బిర్యానీ చేసానూ అదే ఉంది అదే తినాలి మీరెం చేస్
అవున రైస్ సాను రసం లే ఇప్పుడు ఆమ్లెట్ చేసాను
ఆ
మా పిల్లోడ ఒకబ్బాయి అన్ ఫోర్త్ ఫోర్త్ చెప్తడు ఆ స్కూల్ జాయిన్ చేపించాలి అదే ఇంకా ఇద ఆ ఏమంటారు ఆది కా జ్యేష్టం ఆ ఎతు అయితి అధిక జ్యేష్ట మాసం ఏదో ఇప్పుడు అక్షరాభ్యాసం చేసే మంచిది కాదన్నారు అందుకని చేసి పాప కూడా అయి ఆ నర్సరికి వేసవ అండి పాప ఎంత ఫోర్ కెల్తుంది అయ్యేయం హ్మ్ ఏం తిన్నారు ఏం అయిపోయిన పని
అయ్యింది పూజుచేసా దీపం పెట్టసా ఈరోజు పౌర్ణమి కదా
ఆ ఇప్పుడు పెట్టారా
హ్మ్ ఇప్పుడే పెట్టాను అంటే పౌర్ణమి రోజు గడపట్లు ఆ గడపట్ ముందు పెడితే మంచిదని
ఆ నైట్లో పెడత ఆ మంచిదంటడి చంద్ర దగ్గర తిన్నా మంచింట
సుబ్రమణ్యం స్వామిది పుట్టినరోజు
అవును
నేను ఎక్కువ సుబ్రమన్య సా స్వామినే నమ్ముతాను ముక్కతాను ఎక్కువ ఆరాధించేది సుబ్రమణ్య స్వామి అంటే ఎక్కువ ఇష్టం నాకు ఉమ్..
హలో
హలో వాయిస్
వాయిస్ బ్రేక్ అవుతోంది
ఇప్పుడు
క్లియర్ గా లేదు అండి ఆ ఇప్పుడు ఇన్పడ్తాంది ఆ ఇప్పుడు ఇన్పడ్తాంది
కొతాంది ఓ ఆ శివుడు అంటే ఆ అ చానా ఇష్టం ఉమ్ అదే మా పాపకి ఇంకా అక్షరాభ్యాసం చెపిచ్చుకొని చేత్తం మై స్కూల్ లో వదిలేసి ప్రసా తంగా వుంటుందండి మీ పిల్లోళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్తారా
ఆ బాబు పెద్ద బాబు పాప సెకండు బాబు సెవెన్ ఎయిత్ ఇప్పుడు పాప ఫోర్త్
వామ్మో పెద్ద పిల్ల అండి ఉమ్ అయితే ఏమ అంత ఇబ్బంది పెట్టరు అంత ఇబ్బందిల్లో ఉంటారు గదా
వాళ్ళే ఇంట్లో పనులు గూడా చేస్తారు నాకు హెల్ప్ చేస్త స్తారు
అంటే పెద్దది కాబట్టి అన్ని తెలుసుకుంటా
నేను డ్యూటీకి నేను బయట వెళ్ళాన అంటే పనిగా వెళ్ళాను అంటే ఇడ్లీ పోస్తాడు దోశ పోస్తాడు ఇల్లు వాష్ చేస్తాడు. సామాన్లు అంతా వాష్ చేస్తా డు.
ఉమ్ ఆ
అన్ని చేస్తారు ఇద్దరు ఇద్దరు చేస్తారు. ఉహ్
పెద్దోళ్ళు కదా అన్ని చేస్తా ఉంటారు.
చిన్నప్పటి నుంచి అన్ని నేర్పించాలి కదా పిల్లల కి
అవును. ఇప్పుడు జనరేషన్ లో పిల్లలకన్ని నేర్ ప్పించుకుంటేనండి లేకపోతే మనకే ఇబ్బంది. ఒకవేళ మనకి ఎం డిషిష్ వచ్చినా కూడా వాళ్ళు చేస్తారు.
అవును
కదా మనకి బాగా లేకపోయినా కూడా చేసి పెడతారు.
కున్నా కూడా మా బాబు చేస్తాడు.
అదే అలా చేస్తే కొంచెం మనకు కూడా బాగుంటుంది. ఒకరి మీద మనం డిపెండ్ అవ్వకుండా. ఏదో మన పిల్లలు మనల్ని చూసుకుంటారు. లేకపోతే ఎవరన్నా చేసిపే చాలి అనుకున్న మీ ఇప్పుడు నా చిన్న పిల్లలు కాబట్టి. ఉహ్
అన్ని నేర్పించండి. పిల్లలకి అన్ని కష్టం, సుఖం అన్ని నేర్పించాలి.
అవును ఇంకా ఆడ బిడ్డలకైతే మొత్తం నేర్పిస్తాను
ఏట జేడీ నరిపియాలి
హ లేకపోతే ఇబ్బంది అండి అమ్మా పా ఉంట పోాల మా పాప చానా అత్తండి
హహహ అవును ఆడపిల్లల్లో కామ్గా ఉంటారే
ఆ ఈ చిన్ చిన్న పిడుగు గానిండి ఆడపిల్ల బలే పిడుగు అంత కామ్ గా ఉండదు ఆ అతంటే అతండి అస్సలు కామ్ గా నే ఉండదు ఒక పని చేయనిది నన్ను సార్ కుంటానే ఉంటుంది. ఇప్పుడు కూడా మాట్లాడుతనే ఉంటుంది. మీతో మాట్లాడు
ఎన్నేళ్ళు ఆ పాపకి
పాపకి ఆ త్రీ అండ్ హఫ్
ఇయన్న ఇప్పుడే భాగ వాగుతాంది త్రీ అండ్ హాఫ్ కే
ఏం అంత బాగలేదండి అసలు ఇప్పుడు పిల్లోలయితే ఇంకా ఫుల్ గా మాట్లాడతారు, ఈ పాప కొంచెం స్లోగానే మాట్లా అంటే అవి ఎక్కువ ఏమి మా ట్లాడదు మా అన్న కూతురై తే వన్ ఇయర్ కె లోడ లొడ లొడ అని మాట్లాడింది బాగా
కొంతమంది పిల్లలు బాగా పాజిటివ్ గా మాట్లాడేస్సరు
ఆ
మా పాప కూడా లేటు డ్యాన్స్ చేసేది పాట్ల వాడేది వన్ ఇయర్ అప్పుడే ఇప్పుడు వాయిసు కొంచెం చం అమ్మాకి ఈ పల్లులు వచ్చి ముందుకి వెనక్కు వచ్చేసినాయి. అందువల్ల కొంచం వా నత్తి లాగ వస్తా ఉంది ఇంకా
ఆ కొంచెం తేనె ఏమన్నా ఉంటే పుయ్యం డి
ఆహా లేదు లేదు ఆ టీత్ అనేది ముందుకి వెనక్కి అన్ని పళ్ళులు ఆ అమ్మాయికి లోపలికి బయటికి లోపలి బయటికి అన్ని పళ్ళులు, ఆ పళ్ళులు అలా ఉండే వల్ళ వా నత్తి వస్తుందంట, అందుకనేసి ఈ అమ్మాయికి ఒక పద్మూడేళ్ళు వచ్చినప్పుడు క్లిప్స్ వేపిచ్చేస్తే ఆర్తో స్టడీ కోచ్చస్ చడి
అంటే వాళ్ళు చిన్నప్పుడు పళ్ళు వచ్చినప్పుడు నాలుకతో ఇలా ఇలా అంటా ఉంటారు కదా అది ఎట్టంటేట్
మా పాపకి ఎలా తెలుసా పాత పళ్ళు పడకముందే లోపల కొత్త పళ్ళు చ్చేస్తది లోపలికి
అ సేమ్ మా కొడుక్ కూడా అంతే అండి ఇప్పుడు ముందార రెండు పల్లున్నాయి అది ఇంకా ఊడక ముందే దాని లోపల రెండు పనులు వచ్చేసాయి
ఆహ్ అలాగే మా పాపకు కూడా
అలా వచ్చింది ఇప్పుడు ఏమంటే ముందర పెద్దవి రెండు పెద్దగా వచ్చింది దాని పైన ఇంకా పడలేదు ఆహ్ పల్లులు కానీ దాని పైకి ఉండయి పల్లులు
అవి ఏంలా పడిపోతాయి టైం పడుతది
కానీ ఇది కింద కింద లోపల వచ్చింది అదేం కాదా
ఆహ్ అది లోపలికి వస్తది కదా ఒక ఏ వచ్చనాకా వాళ్ళకి ఒక పదహైదు ఏళ్ళు వచ్చిన ఇప్పుడు నువ్ డెంటల్కి ఏళ్ళి ఆర్తో వేపించుకో అంటే క్లిప్స్ ఏస్తారు స్టీల్ లో వేసుకుఉంటారు చూడు కాలేజీ పిల్లకాయలు
ఆహ్ ఆఆహ్
ఆహ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినక వయి చ్చేసాం అంటే స్టడీగా వచ్చేస్తది ఫేస్ కూడా బాగుంటది ఇప్పుడు కంటే అప్పుడు బాగుంటది ఆహ్ స్టిప్ గా బాగుంటది స్మైల్ కూడా బా మా పాపకి ఇన్ కాదే వేయిపిన్చాలి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏయేస్తే భిన్న అడ్జస్ట్ అయిపోతది
ఆహ్ లేకపోతే కొంచెం ఓదిరిపో
ఆహా టైమ్ పడతది టైమ్ పడతది
ఆహ్ సెట్ అయ్యే దానికి కొంచెము అప్పుడు కొంచెం లేతగా ఉం బట్
అంటె భిన్న రికవర్మెంట్ కూడా ఇయిపో అది వాళ్ళకి
ఆహ్ ఆహ్ వన్ ఇయర్ కోలా దాని
ఆహ్ కచితంగా వన్ ఇయర్ అవుతది అంటే మంత్ లో ఒకసారి ఏళ్ళి
ఇప్పుడు వన్ ఇయర్ వరకు ఆహ్ క్లిప్స్ అలానే ఉంటుందా
మారుస్తా ఉంటారు వాళ్ళు ఆహ్ స్టీల్ లాగి ఇస్తారు క్లిప్పు దాని ఈ వన్ మంత్ లో ఒక సార్కి వెళ్ళ ఆ లబ్బరు లాభిస్తాడు ఆ టీత్కంత ప్రతి ఒక తికి స్టీల్ స్టీల్ గా ఇస్తాడు అది లబ్బర్లు మార్చ తంటా ఉండాలి మళ్ళీ టి కమ్మీలు వస్తాయి కదా ఊడకండా పెట్ కొలవకాయలు ఊడితే వాళ్ళు పెడతారు మళ్ళీ అప్పుడు నువ్వు ఆ చేస్త స్తారు కానీ మనం తినేటప్పుడు గట్టి వస్తువులు బటానాాలు
అవి తన్
చెరుకు అలాంటివన్నీ ఆ క్లిప్స్ కూఊడిందంటే మళ్ళా మనం ఏం చేయాల్ం స్టడీ గా రావ్
అ కానీ ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కదా అండి
అలాయ్ నర్స్ అంటారు ఆ అలాయ్ నర్స్ దాని అ అలాయ నర్స్ అంటారు కాస్ట్ ఎక్కువ అది
అవె ఎంతయితుంది
అది అంటే నువ్వు ఒకేసారి కాస్ట్ పే చేయని అవసరం లేదు ఫస్ట్ టైం టెన్ థౌజండ్ పే చేసి ఇన్స్టాల్మెంట్ లాగా మంత్ మంత్ ఒక త్రీ మంత్స్ క ఒకసారి చేసుకోవాలి అంటే వన్ ఇయర్ లో కంప్లీట్ చేసేవాలి ఆ అమౌంట్
అవునా
ఉ అది ప్లాస్టిక్ అంటే నీకు గాజు టైప్ వస్తుది